ఆ అక్క చెప్పండి తమ్ముడు మనం యాదగిరి గుట్ట వెళ్దామా ఈ యాదగిరి గుట్ట ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిన వేస్ట్ అక్క అది వెళ్ళినప్పుడు అది వానకాలంలోనే వెళ్ళాలి అప్పుడు వెదర్ మంచిగా ఉంటది అప్పుడు చల్లగా ఉంటది వెళ్ళ ఇప్పుడు వెళ్తే మొత్తం బాగుండదు అక్కడ మొత్తం వేడి వేడి వేడిగా ఉంటది అన్నీ అక్కడ వెళ్తే వెళ్తే స్వర్ణగిరి పోవాలి ఈ టైంకి యాదిరిగుట్ట కంటే స్వర్ణగిరి పోవాలి బాగుంటదట ఆ ప్లేస్ మొత్తం ఆ గుడి గోపురాలు అంతా సూపర్ ఉన్నని బాగుంటది కాని అక్కడ వే ఇప్పుడు ఎండ కాలంలో పో బాగుండదు పోతే మంచి వెదర్ టైం పోవాలి స్వర్ణగిరి పోవచ్చు ఈ టైంకి స్వర్ణగిరి టెంపుల్ బాగుంటది
ఒకసారి మళ్ళా చూసి పో రావాలని ఉన్నది
పోదాం ఏ ఎల్లుండి పోదాం రారాదు మరి అక్క వె అక్కనే అట్లా పంపించొద్దాం అట్లా చూసొద్దాం
నువ్వు మన సిస్టర్ పోయేటప్పుడు చెప్తే పోయి చూసి రావచ్చు మళ్ళా
అదే రే అవును రేపు సుమను పోతాను మరి రేపు పోరాదు మరి వాళ్ళ వెనక నేను
బాపురే వాళ్ళ చోటు నేను వెళ్ళారా ఏమద్దు
మనమే వెళ్ళేసొద్దాం దానిదేముంది
ఆ
ఆది మనమే పోదాం మరి రేపు ఆ మనవి పోయేసి వద్దాం
ఆ తూ ప్రస్తుథం అన్నం తిన్నావ తమ్ముడు
ఇప్పుడు తినాలి తినలేదు
పెరుగవుతుంది కదా పెరుగు పాలు
నేను పాలు తాగా పెరుగుతోనే తింటా
తిను మంచిగా నెయ్యి తోటి కూడా తినరాదు
నెయ్యి అయ్యి ఈడికే ఫ్యాట్ లేవర్ బాగుంది నాకు మొన్న దాంట్లో వేస్తే ఆ
నువ్వు ఈడ మా ఇంటికాారు వచ్చినప్పుడు నువ్వు నెయ తెస్తే బాగుండవి
న రూపాయల నేందేలి మ అమ్మ బర్తనా నాకు చెప్తే నేను తీసుకొచ్చేటోడి
ఈ పిల్లలు ఇద్దరికి పెడితే బాగుంటదని
అ బాగుంటుది ఓ కర్ దాగు ప ప అ తెచ్చిట్డి
నాకు అంతగాన ఏమి లేద్దు గాని ట్వంటీ రూపీస్ బాటిల్ ఉంటాది కదా అందులో ఉంటేయి చాలు
ధన్ తీసుకుొంటారు రేపు ఇవా సాయంత్రం రాదు మరి అట్లాగ తీసుకువెళ్ళిపో
రావాలి ఖచ్చితంగా రేపు పని ఉంది అని చెప్తే రాను లేదు ఈ వారం లేదు అని చెప్తే వస్తా
ఏం కాదు వచ్చి కొంచెం అప్పులు అవిది చేసుకుొని వెళ్ళిపోరు అంతా
ఏమో ఇక అక్కడ వచ్చినప్పుడు మళ్ళా ఇంటి దగ్గర నుండి ఫోన్ వస్తుది
కూడా తీసుకురా ఒక వారం పని చేస్తే మా అంటే ఎంత ఒక పదహారుే పదహారు వందలు పోతుది
ఆ
అలింగ
నేను గా కురివి వెళ్ళలే కురివి పోదాం అనుకుంటున్నా
ఇప్పుడు మళ్ళా కురివి అంటే మళ్ళా సండే రోజే
అవును మన బసవర్ణ దేవుని పండగ జరిగిందటగా
మేము కూడా చేసుకోలే మేము పనిగా చేసుకోలేి అంటే మన త చనిపోయింది కదా దాని వల్ల పని చేసుకోి
మస్తు
గో బానే చేసుకున్నా ఇయర్ మాయ ఇంజజ పటేస్ భేట్ క చూష్నావా
అవునవును బాగుంది ఆ స్టేటస్ దా వీడియో కి ఆ సాంగ్ కి మస్ ఇక సూట్ అయింది
బానే మంచి
మామూలుగా లేదు అసలు
మంచిగా ఎంజాయ్ చేసినాం.
అవునవును నేనైతే కనీసం నేను చూసి ఒక ఫైవ్ ఇయర్స్ కావచ్చు. దేవుని దగ్గర పోయి దర్శనం చేస్ ఈ ఆ టైమ్ లో ఇగా అటు ఇటు తిరుగుడే అయితాది గదా
మీరే అనవసరంగా రాలే వస్తే బాగుండు. చూసి వెళ్ళిపోయేటోళ్ళు
మన సిస్టర్ది కూడా మొక్కున్నదట కదా
ఆమె ఎక్కిచలే వచ్చి మొక్కుని వెళ్ళిపోయింది. ఆ జండలక్కీలే
జండా తెచ్చి మొక్కు తీర్చిపోతే బావుండు.
ప్రజెంట్ అయితే మొక్కిపోతా అని మొక్కి వెళ్ళిపోయింది.
అవునా
ఆ
ఆ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తే ఏమైంది. నేను వచ్చేదాన్ని కదా
అనుగుంట
నాకు చెప్పాలి బావ సిస్టర్ వచ్చిందని
ఆయనా వచ్చిందని నేను చెప్పిన ఆ రోజు ఇక్కడి నుంచో వచ్చిండు. బయ్యారంమో ఎటో పోయిండట ఆర్ మంచిగా చూస్తాండు.
నాకు చెప్పలే ఒకరు చెప్తాడు. బావా ఒకటి చెప్పాడు
ఆయన రాలే సాయంత్రం, దాకా నీచు తీసుకురా అంటే తీసుకురాలే
హ్మ్ హు
అంటే బాగుండు.
ఇగా ఎంతైనా మనం చేసుకుంటేనే బాగుంటది. కదా మీరు చేసుకోలేదు. ఇగా మంచి మంచిగా అనిపయదు. మీరు ఎవ్వరు లేకుండా పోతే
ఎందుకు నేను వచ్చేటోడ్ని, మొక్కుంనే వాడ్ని కాదు.
హ్మ్
చాలామంది వచ్చిరూ
జనాలు ఈ సంవత్సరము పం పండగ మొ
బాగా ఎంజాయ్ చేసినం పర్లేదు ఇక నెక్స్ట్ టైమే మళ్ళ ఇగా మనం జండాలు లెక్కించుడు, పండగ చేసుకోడు ఇగా
అవును అంతాయీగా
ఇంకా సిక్స్ మంత్స్ ఉందనుకుంటా సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ కి చచ్చిపోయిండు తాత ఆ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇంకా ఫర్ ఇంకా త్రీ మంత్స్ ఉంది.
ఊ
త్రీ మంత్స్ లో కతం
అయితదిగా
తాత ఏడాది మాసం సపరేట్ సపరేట్ గా కోసుకోవాలి ఒక్క దగ్గర కోసుకోను ఎవలిది వాళ్ళు చేసుకోవాలి
అవునా లేకపోతే అందరు పొత్తుల్లో ఒక తెచ్చి కోసుకుంటే అయిపోతుది కదా
ఏమంటారు వాళ్ళ ఇష్టం ఇ అందరు పొత్తుల
లేకుండే అందరు పో పొత్తులో ఒక దగ్గర మంచిగా వండుకొని ఆ చేసుకుంటే బాగుంటది
ఎవరు ఎవర్ని చుట్టాలని పిలిసి
ఉ
రెండు కోసుకుంటే అయిపోతాయి ఒక్కదగ్గర
అదే మంచిగా ఉంటది అట్లా అయితే ఇ డబల్ డబల్ అందరి ఇంట్లో వేరే వేరే ఖర్చులు ఎందుకు ఇగా ఉన్న చుట్టాలు అందరి చుట్టాలే కదా వాళ్ళది వీళ్లది వేర లేదు కదా అందరు ఒక దగ్గర చేసుకొని పిలుచుకొని చేసుకుంటే అయిపోతుది హు
అంత మాట వినకపోతే నేను సపరేట్ వచ్చి కోసుకుంటా పదివేలు పోగు వేసుకుని కతం
పోసుకుంటే మంచిదే మన తాత మనలే కదా మన మీదే మన మన నాన్న మీదే ఎక్కువగా ఎక్కువగా ప్రేమ ఉండేది తాతకు
ఇం చేేద్ద
హ
అక్కడ దగి ఉందాయ తలరాంత
ఆ ఇ నాయనమ్మ ఇప్పుడు ఏం ప్రస్తతాం బాధ పడట్లేదు కదా
ఆ
నా అప్పుడప్పుడు బాధపడుతుంటది
ఏ బాధ అంటే కొంద ఏజ్ బారు అయిపోయింది ఏం కాదు
ఇప్పుడు ఈ మన బాబాయ్కిి యాక్సిడెంట్ అయింది బాగుందా
సెట్ అయిపోయిది బాగానే వున్నాడు
అవునా
పర్లేదు అది కొంచెం నార్మల్ గా ఫ్రాక్చర్ అయింది నో అయితే సెట్ అయిపోంది
అ
సైట్ చేసుకున్నాడు
అసలు మామూలు విషయం కాదు అసలు
ఆయన ఆయన ఒక వేస్ట్ గాడు ఈట అసంత గుడికి పోదుంటే గుడికి పోతాడు రోజు మొక్క్కకుొని వతాడు
అ
ఆయన ముందు రోజే యాక్సిడెంట్ అయింది కింద పడ్డాడు మళ్ళా ఈసారి గట్టిగా అయిపోయింది
అ ఓ అట్టే చేయొదున్నప్పుడు చేయకుండా ఉండాలి ఎందుకంతా
ఆయన ఇష్టం ఇక మనం ఏం చెప్పినా మాట విన్నాడు ఆ
ఇంక చెప్పని మాట వినకుండా పోయేటప్పుడు ఇట్లానే ఉంటది చెప్పింది వినకుండా చెడిన దాకా చూడదు అంటారు కదా
అట్ట వినడు ఏం చేయడు
అ
మనకెందుకు
ఏటైనా పోనీ గాని మన నాన్న ఎటు పోకుండా జాగ్రత్తగా మంచిగా తన ఇంటి పని తను చూసుకుంటూ ఉంటే చాలు
పోవట్లే ఇంటికాడే ఉంటాను మెక మెకసు ఉంటాడు
హ మాకు అమ్మ మీదనే డౌట్ అనిపిస్తుంది ఇప్పుడు ట టాబ్లెట్ వేసుకుంటాంటే మొత్తం ఫేస్ వాప్ వస్తుంది అని అంటున్నది కదా
చూపించుకోరా నువ్వు ఇవాళ సాయంత్రం వస్తే రేపు ఒక ఫైవ్ తథౌసండ్ నేను ఇస్తా గాని తీసుకు వెెళ్ళు హలో ఇలా మీరు వస్తే అక్క నేను మీరు మీకు ఒక ఫైవ్ థౌసండ్ తీసుకొని చూపించుకొని రారదు
ఉమ్
ఇవాళ సాయంత్రం కంపల్సరీ రా పని ఉన్నా లేకున్నా హ సరే సరలే తమ్ముడు సరే అక్క
ఆ నేను ఒకసారి కాల్ చేస్తా
ఓకే ఓకే తన్ దన్ ఏ బయి బిజలి తనే కై చాక హూ సర బిజలి ద